హలో నమస్తే బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ బాగున్నామ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే టిఫిన్ చేసాము అయిందండి టిఫిన్ చేసారా
ఆ అయిందండి
ఏం తిన్నారండి ఈ రోజు టిఫిన్
దోస పెని
అవునా మేయిన్ కూడా నస్క
ఆహా
అసలు ఎంజాయ్ చేస్తార
మా వాళ్ళ ఇంటిక వెళ్తాము మీరు సలవుల్లలో అక్కయ్య వాళ్ళు సిరిసిల్లలో ఉంటారు మా అక్కయ్య వాళ్ అ వాళ్ళ ఇంటికి వెళ్తామండి నాలుగు రోజులు అమ్ళ్ళ ఇంట్లో అమ్మళ ఊళ్లో బాగుంటుందిండి పల్లెటరు జమ్ముకుంట దగ్గర చిన్న పల్లె శాలపల్లె అని చాలా బాగుంటాయండి పల్లెటూరు దనము చెట్లు పొలాలు, తాటి చెట్లు బ అందరు అస్తరు చుట్టాలు హ్మ్ ంతే అమ్మ వాళ్ళింటికి పోమ్ చిన్న కాలు వ ఉంటే ఆ కాలువ దగ్గరనే ఈత చెట్లు, తాటి చెట్లు ఉంటయి బాగా ప్లేస్ ఉంటదండి. ఇగ పిల్లలందరినీ తీసుకొని ఈత పళ్ళకు వెళ్తాము ప్రొద్దున్నే. ఈతరల్లా కెల్లీ అక్కడ ప్లేస్ మంచిగ చాలా జాగు ంటది విశాలంగా ఉంటది ఇగ అక్కడే పిల్లలందరు ఆడుకుంట రు నీళ్లు తాగడానికి నీళ్లు తినడానికి ఏమైనా తీసుకొని వెళ్ళి పన్నెండు ఒంటి గంట దాకా అక్కడే పిల్లలు ఆడుకుంటరు, మేము కూడా సరదాగా పిల్లలతోటి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తామండి.
కజ్జకాయలు, అష్టాచెమ్మా ఆడతర మీరు.
లైట్ ఎటైనా ఎలతారా అండి మీరు.
అంటే వెళ్ళడం అంటే ఇగ మాకేయి అందరూ వస్తరు మా ఫ్రెండ్స్ ఉంటరు వాళ్ళతోటి మేము అష్టాచమ్మా కచ్చకాయలు ఆడతాం. క్యారం బోర్డ్ ఆడుతాను. అష్టాచమ్మా ఆడేటప్పుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ గొడవలు బొలైతయి గొడవలు కూడా పెట్టుకుంటాం.
సరదా అవును సరద దాగుంటది ఆ ఇద్దరిద్దరు ఆకుంటూ ఉంటే. ఉ
ఆ కచ్చకాయలప్పుడు కూడా బాగానే ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరం కలిసి
హ్మ్ బాగుంటదండి చాలా సరదగా ఉంటది. ఆడు తంమండి ఆడుతము. పో ఇప్పుడు ఆదివారము సే దేన్ వచ్చిన అష్టచమ్మ మాగించి, ఆ గిింజలు కుప్పలు, చింతగిింజ కుప్ప
ఆ కుప్ప మీ సైడ్ ఏమంటారు
పోన బద్దలు ఏ చింతగింజల కుప్పలు అని నా చాక్పీస్ తోటి గీసి ఆడ మండి అది సరదాగా ఉంటది. పిల్లలు మంచిగా ఆడుకుంటాం. మేము పిల్లలు అందరం కలిసి
మేమైతే గుంటలు చేసే పెట్టుకుంటాము. అవి ఆడి ఆడి ఉన్నవి.
హ్మ్ హ్మ్
ఏ చింత గింజల్ తోటి పవన పద్ధులని ఆడుతుంటే దాంత దాంట్లోపల ఏసుకుంట పోవాలి.
ఆడుకుంటామండి పిల్లలతో
అవునా హ్మ్
గుండాలాట
అవును చార్ పత్తా
హ్మ్
నాలుగు డబ్బాలు పెట్టి చార్ పత్తా ఆట కూడా ఆడుకునే వాళ్ళం.
ఆ చార్ పత్తా
అంటే నాలుగు డబ్బాలు
పు పట్టిచట్టం
ఆ ఉండాల్సిందే
ఆ ఇసుకా ఆ ఉంటదండి. దగ్గరే ఉంటది. సరదాగా కనిపిస్తాదండి. ఆ ఆట అంటే
ఆ అవే ఆ గెలిపించే ఆటలు ఇప్పడి పిల్లలకు వచ్చిందంటే ఓన్లీ టీవీ చూడడం, సెల్లులు చూడడమే మన
ఫోన్లు ఫోన్లు హ్మ్ హ్మ్ ఇప్పడి పిల్లలకు సెలవులు వస్తున్నాయి. అంటే ఫోన్లు వాడడము.
ఆ మాకు మాత్రం చాలా మంది మేమందరం ఒక దగ్గర కూర్చొని
హ్మ్
ఎం వంట చేస్తున్నారండి
అవున మర్చిపోకుండ పిల్లలకు మర్చిపోకుంట అసలు అవగాహన కల్పించాలండి ఇప్పడి పిల్లలకి ఆ అ ఇప్పుడు పిల్లలైతే ఇలాంటి ఆడు ఆడే వాళ్ళను వింతగా చూస్తున్నారు ఇదేంది
అవునువును
ఇంతరు
ఏమాట ఆ మట ఆడమిటి అని అంటున్నారు కానీ అదే బెస్ట్
అదే బెస్ట్ ఆరోగ్యానికి ఎందుకంటే మంచిగా ఉంటది శారీరకంగా ఎక్ససైజ్ ఎముకలు అనేటి గట్టి పడుతు
హ్మ్ చప్పలా చలు బయటిల కలాడుత ఇప్పుటి పిల్లలు
ఏ ఇప్పుడు అయిపోయిండ్రు చూడండి ఇ ఫోన్లు చూస్తూ చూస్తూ చూస్తూ ఆ చిన్నపిిల్లలు మల్ల ఫోన్ చు వాడే విధాం చూడండి ఇప్పుడు తల బరువే మన ఓ దాదాపు ఒక ఐదు కిలోల వెయిట్ ఉంటది ఆ ఫోన్ చూడాలంటే తలను వంచి చూడాలి అవిే మొత్తం
అవునా
సయి మేడంమ్ మీద మొన్న ఇద్దరు ముగ్గురు పిల్లలకు మా చుట్ట చుట్టాల పిల్లలకి మెడది నా ఎఫెక్ట్ అయిందండి హాస్పిట్ల తీసుకెళ్ళిండ్రు తీసుకళ్తే డాక్ పిల్లలు పిల్లలు అస్లు ఫోన్ వాడద్దు వెయిట్ అనేది ఈ మెడ నరం మీద పడి ఊమ్
మ్
బ్రెయిన్ కు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది
ఉమ్
అడొద్దు అని జెప్పిరు వంగడమో ఆ వంగి చూడడమో అవును
ఎండాకాలం వచ్చిందంటే ఆ
ఆహ్
హెల్ది అయితే
తాడాట ఆడిస్తామండి పిల్ల మేం కూడాం అడుతామండి సరదగా
హమ్ అడత అచ్చు
తాడాట ఆడితే శారీరకంగా హామ్ అంటే ఆరోగ్యం మంచిగ ఉంటది కదా అండి హమ్ ఇప్పుడు కొంచెం కుర్ చదనం ఉన్న పిల్లలు కూడము ఆ తాడాట ఆడడం వల్ల కొంచెం పెరుగుదల అనేది ఉంటది తాడాట ఇప్పుడు చెట్ ఊగడం మో చెట్టుకి రింగులట్టి ఊగడము అలాంటివి కూడము ఇవ్వడము చేసే పిల్లలకు మంచిగ ఉంటదండి
మీ దగ్గర ఏ తాటి ముంజలు
అవునండి ఆ మా అమ్మ వాళ్ళ ఊర్లో తాటి చెట్లల్లకి వెళ్తమండి ఎండాకాలము తాటి ముంజలు తెచ్చుకుంటాము ఇగా కొంచెం కొన్ని రోజులు లేట్ అయితే అవి గట్టిగా అయితయండి వాటిని గొట్టక అంటారు అవి కూడా బాగుంటాయండి మళ్ళీ రెండు వర్ష చాలా వడేసరికి ఆ తాటి పండ్లు పండ్లు అయితయండి అవి ఇంకా టేస్ట్ ఉంటాయి చాలా బాగుం యి అవి తాటి పండ్లు హుమ్
ఆ మాక్ మామిడి పండ్ల గుజ్జులాగుంటది అది అది కొంచెం ఎల్లో కలర్ కాల్చి కొంచెం తాటి మట్టలు ఆ పుల్లలీ పుల్లలేసి కాల్చి తింటె చాలా టేస్ట్ఉంటాయ్ అండి టేస్టుంటాయ్. మళ్ళా అవే కొంచెం ఖరాబ్ అయి రెండు మూడు వర్షాలు పడ్డాయటే గేగుల్లాగ అయితాయిండి డి
ఉమ్
అవిగుడ చాలా బాగుంటాయండి గేగులు ఆడుకుంటాం మం జల ప ఉండే డిప్పల తోటి ఆ
రెండు అటి ఇటు పెట్టిమధ్యలో కర్ర పెట్టి పిల్లలెట్ల అది తడి కూడా అది బండి
అవును కచరం బన్లలా కచరం బళ్ళ లాగాలి అచ్చరాలు సర్కిల్ టయల్ల లెక్క అటుక్కటి ఇటుక్కటి
చేసిన అసలు ఇప్పటి పిల్లలకు అవి అన్ని తెలవనే తెలువదు
తెలువదండి అసలు ఏదిలో ఫోన్లకు టీవీలకే అంకితం అయిపోతున్నరండి.
ఆ సరేనా
స ఓకే అండి థ్యాంక్ క్
ఆ బాయ్ అండి